హలో హలో ఆ నెలొచ్చిందారా వర ఊ
మరి నైట్ ఒచ్చేది గాని నైట్ నుంచి రాల మార్నింగ్ వొచ్చింది
సరిపోతాయా నీళ్ళు
ఆ సరిపోతాయి అంతే ఈ ఇక్కడ అంటే ముందు ఇంకో నళ్ళుంటాది కదా.
ఆ
ఒకవేళ అది సన్నగతే ఇవి వెనక వేసుకుంటాం
అవునా మంచిదే
సరిపోతాయి
ఊ మాకు సన్నగా వచ్చే దొడ్డుగా వచ్చే నల్లని సన్నగా పెట్టించుకున్న ఇగ చూడు కతమది
అదే అప్పుడు ఏదో పలిగితే పెట్టుకున్నరంట కదా
పలుగుతే దాన్ని ఎంత సిమెంట్ అయిపోతది అంటే మా అవ్వయ్యమో వాళ్ళన్ పిలిపి చ్చి పెట్టితే వాళ్ళు చూసి మళ్ళా గోలీది పెట్టారు
అయ్యయ్యా
చెప్తే వినడు అప్పుడప్పుడు కొన్ని వినాలని నేను
అట్లా అనుకుంటం మాయి అమ్మలది పైపు పలిగితే కొంచెం తోడినట్టు ఏసి పైప్ కట్ జేసి వేరె అతకేేసి పెటిిన మాది అతనే ఒకటి పలుగుతె అట్లనే చేేసిన ఇప్పుడు ఇంటి ముందు ఉన్న నల్ల కూడా అట్లనే అయింది ఎందుకంటే అవి ఇట్ వంగు వంచుతం కదా పెద్దం పిన్ని
ఊ
అప్పుడు మల్లక బడ్డట్టయి అట్నే అవుతాన్నాయి పైపులు మాకుడు పలగుత అట్ల చేసిన
అదే మొరం నెట్టినప్పుడు అది లోపల లోపలనే పలిగింది
ఆహా
అవును అఆ కనెక్షన్ ఇచ్చే కన్నే మొత్తం లోపర ఆ అది టాక్టరు ఒత్తుకపోయి
అదే అదే
అ తవ్వినం అయినా బాగా ఏం పీక అయితే లెద్ ఇంతా సిమెంట్ పోయి అయిపోతుంది అంటే ఈకు వాళ్ళు వచ్చి పెట్టాల అంటే వాళ్ళచ్చి పెడితే ఏ ఉన్నది గ్రూప్ ల వెడత సిఎం కు పోతది సెంట్రల్ కు పోతది
ఆ
అంటే బాబాయి ఒప్పడ్డాడు వాళ్ళను
అవునా
ఇ వళ్లనే గప్పడ్డడు మీరెవరెవరో పెట్టిరో రు మాకు తెల్వది అది ఇది అంటే
ఆ
వాళ్ళ సప్పడగా పాతదుంటే పెట్టిపోయిరు ఐదు మందిగా వాడు త్తనెలేము ఎక్కువ వేస్ట్ ఐతానయ్ అని నేను కూడా సప్పుడకూకున్న
సన్నగా వస్తది కావచ్చు ఇగ
సన్న అత్తంది ఇగ మంచిగ అడి కాడికి సరిపోతాన గంతే
అట్లనా నయ ఇంకా నయ్యం అసలుకే అప్పుడు నల్లాలు లేక నల్లలు అక్కడ కొట్టుకుండు అయ్
ఓ గోరంగ గొడవయది నాకు మాకైతే నిద్ర ఉండకపోయిది
నిద్ర అట నిద్ర టబ టబా బిందల సౌండ్
స స స
నువ్ ఫస్ట్ ఆ నేన్ ఫస్ట్ ఆ
ఇంకా లొల్లి
ఆ
గొడవలు
అవన్ని పోయినయ్ నల్లా చేపట్టయితె అవన్ని పోయినయ్ కొన్ని
లొల్లిలయితే పోయినయ్ గదా
అవును
ఏవల మీదన్న లొల్లి పెట్టుకోవాలి పగున్నదనుకో నల్లకాన్నే చూసుకునేది అదిగ
ఆహా గోరం మొన్న సైగరు సాచిపోయి ఏడున్నడో గానీ సైగర్ అయితే ఘోరంగ అంటే గోరంగ తిట్టేది
ఆ
అదేచ్చుకున్న అయితే మస్తు గోరంగనేది
ఉమ్ నన్ను గుడ కళ్ళల్లో పెట్టుకునేది సంగీత సంగంకురు
ఎవలు
ఆ సంజు అంకులు నన్ను కళ్ళల్లో పెట్టుకునే ఏదో ఒకటనేది ఒక రోజు సీరియస్ అయిన సీరియస్ అయిన ఒక రోజు డి
అయినవా అయినవా హి
తే దెబ్బకి అప్ప నుండి ఏ జోలికి రకుండా కూడాలని మాట్లాడతాడు ఇయ ఉమ్ సీరియస్ అయినా ఒకసారి
మాకాడ తురుకులతోనే పిన్ని బాలుంది
ఉమ్
ఇటుసైడ్ వాడా ఇప్పుడు షాన్బి పెద్దమ్మా హారిబ పెద్దమా వాళ్ళు లైన్ల పెడితే ఇరగ మరగ కొడుతుంది
ఉమ్ ములుగులని ఇళ్ళకో ఒకరు ఊర అనుకున్న గాని అ నది ఒకటి కొంచం పోయింది
నాన్న పోస్తూ
ఏ ఇంకో ఒక్కొరు నల రాగపోతే కథమెగారా మల్ల
అవును పిన్న అవన్ని నిజంగా ఒక్క రోజు కనుక రాలేదనుకో అసల డ్రములు అన్నీ కాలయితే య తెల్లారిగ మళ్ళ ఎక్కడ నీళ్ళు ఎక్కడ నీళ్ళ అని ఎంకులాడేది
మరింటవ్ అట్ల కూడా లేకుండా చెయ్యాలే
ఆ అట్ల కూడా అదే ట్యాంకు కట్టిస్తాన్నరంట కదా అక్కడ ట్యాంకు
ఉమ్ ట్యాంక్ కట్టిచ్చి కనీసం వాటికి బోర్డు కనెక్షన్ ఇయకున్నా మంచిది ఏ కనెక్షన్ ఐనా ఉన్న మంచిది ఒక ట్యాంక్ ఉన్నా గాని చాల నయం కాకపోరా
అవును మనకు అక్కడ ఒక సపరేట్ గా ట్యాంక్ కట్టించి అక్కడ ఎప్పుడైన నీళ్లు బంద్ అయినప్పుడు ఇవి ఇట్ల విడుదల చేసేనట్టు చేస్ స్తే బాగుండు
ఉమ్ ఇటు వాడకొకటి అటు వాడకొక్కటి మనం మనం వాడాల్ మనం మన్న వాడక రెండు ఇస్తే సాలు
అవును ఆటోకటి ఇటొకటి జెతే
ఎమ్ కూర అసలు
చిన్ను పిండి
ఇప్పుడే దీన్సే కడుకున్నరా
పెదబాపు తిన్నదట్న మరి
తి తిన్నరట కదా తిన్న అంటారు మరి
ఇమోన్డల
ఉమ్ తినేటి తిన్న అన్నా సబ్బు ఉబ్బాలి
గంతే మర్
ఇంత ఒక్కొక్క బుక్క వేసుకొని తినొచ్చు చిన్నది తింటది మంచిగానే పెద్దది తినదు దాంతోనే గోస
ఎప్పుడు పిన్ని హాస్టల్ ఓపెన్ ఎప్పుడు
పదిహేనో తారికట్ట కదా
ఆ పదిహేనో తారీకు
పదిహేనో తరికట్ట గాని ఎప్పుడు పోవుడైతదో ఏం కతో చిన్నమే ఇరవైఎనిమిదికి పోతదట
ఇరవై ఎనిమిదికి వామ్మో చాలా టెండరేసింది పెద్దటెండరే ఏ ఇరవై ఎనిమిది అంటే ఎప్పుడున్నది పిన్నీ నెల లాస్ట్ ల
ఆ అయితే మరి మేడం కు ఫోన్ చేయరార అంటే ఏం గాదు మా క్లాస్ మేడం వేరే అయితది
పదిహేడు రోజులు స్కూల్ స్టార్ట్ అయి పదిహేనో తారీఖు పదిహేను పోయి పదిహేను మల్ల పదిహేను రోజులు అయితంది
బాబాయి ఊకుంటడారా
అంతేరా
అట్ నుండి ఫోన్లు ఒత్తాంటే ఏం చెత్తడు నడువు నడు అంటాడు ఇగ
ఫోన్ చెత్తరు చూడు ఇప్పుడు సోమవారం వచ్చిల్లంటే రాలేదంటే మంగళవారం కాంచెలి స్టార్ట్ చేత్తనే ఉంటరు ఫోన్లు
ఆ గేట్ ముందట్నే కావలి పెడతారు ఇగ తెల్సా లోపలి రానియరు లేట్ అయితే
ఆ పెడతరు పిన్ని మేం పోలేద హాస్టలల్ల పైన్లు కట్టించుకునేది ఇంకా మాతోని అయితే రోజుకు ఇరవై రూపాయలు లెక్క
ఏ ఫైన్ లేం ఉండవ్ పాపం లే కానీ మాకు
ఒకామె జయప్రద మేడం అని ఉండే
ఆ
హాస్టల్ వార్డెనే ఆమె వార్డెనే కాపోతే కొంచెం హ్యాండ్ క్యాపుడు కాలు కుంటుకుంట నడిసేది కానీ మేం పోతే ఆమె ప్రిన్సిపాల్ మేడం కూడా గంత గట్టిగా మా ట్లాడదు పిన్నీ
ఆ అంత గట్టిగ మాట్లాడతద
తది లోపలికి పేరెంట్స్ ని రానియ్యక పోయేది లేట్ అయితే మీరు ఇక్కడనే ఉండుల్లనేది
ఉమ్ ఆ
ఆమెతోని మస్త్ టార్చర్ అనుభవించినం కాని బాగా చేసేది పేరెంట్స్ ఆమె ఉంటే పేరెంట్స్ అయితే లోపలికి కూడా రాక గేట్ నుంచెలి గేట్ కానుంచేలే
మరి ఎవలోకలు ఉండాలె
ఆ చెయ్యాలె అట్లా చెయ్యాలె లేడీస్ హాస్టళ్ల కంపల్సరీ చెయ్యాలె కంపల్సరి అట్లుండాలె కానీ ఆమె తల్లిదండ్రులను కూడా అట్లనే చేసేది సరే సిస్టరు బ్రదరు వాళ్ళు వేరే వాళ్ళు వ వచ్చినా కూడా అట్లుంటే బెటరు జెంట్స్ వస్తె కానీ తల్లిదండ్రులను కూడా అట్లా అస్సలు రానియకపోయేది మనకు ఒక ఐడి కార్డు ఉంటదప్పుడు పేరెంట్స్ ఫోటో పెట్టి మాది ఐడి పెట్టి అవ్వి కూడా నమ్మక పోయేదామె
ఇగ ఇబ్బంది పెట్టేదేమో
దాని ఇబ్బంద్ పెట్టేది
ఎక్కడ పర్కాల హాస్టలర
లేదు పిన్ని అంత ముందు హనుమకొండ చౌరస్తాలుండే సోషల్ అయిపోయినాక మడికొండ పోయింది ఇప్పుడు మడికొండ సోషల్ వెల్ఫేర్ అంట అదే ఇగ హాస్టల్లల్ల ఆ నువ్వు ఎక్కడ పిన్నీ ఇంటి దగ్గర్నేన
నేను కాకతీయ స్కూల్ కదా
టెన్త్ దాక
ఆ కాకతీయ స్కూలు
ఏ బ్యాచు టెన్త్
ఏ బ్యాచ్ అంటే ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ
అ
చీ ట్వంటీ త్రీ కాదు ట్వైన్ టూ టూ థౌసండ్ టూ టూ టూ థౌసండ్ త్రీ.
ఆ గదే మరి టూ థౌసండ్ ట్వంటీ టూ అంటాదేది పిన్ని నాదే టూ వెల్ అయిపోయింది కదా.
అప్పుడు అప్పుడు మిస్టేక్ అయితుంది మీ ఆ మీ ఆయన క్లాస్ మెంటే.
అవునా
ఆ కాకపో తే జెంట్స్ వేరు లేడీస్ వేరు కూర్చోబెట్టే మమ్మల్ని కంబైండ్ కాదు. అట్లా మాకు వాళ్ళకు మాకు ఉండక పోయేది. ఆ వేరు వేరే క్లాసేస్ రాపోతే. ఆ అప్పుడప్పుడు కూర్చోబెట్టేది.
అవున.
కానీ చాన తక్కువ దాదాపు సపరేటే.
టూ తౌజండ్ టూ టూ టు తౌజండ్ త్రీ మా టువెల్.
హ్మ్మ్
మాది టు వెల్ తటీన్ పిన్ని.
అవున.
కా. టెన్ త్ దాకా ఇక్కడనే కాకతీయ స్కూలు టెన్ త్ దాకా కాకతీయ స్కూల్లో.
మ్ మ్ కాకపోతే చిన్నేజే చిన్న ఏజ్ పిల్నే ముందు ముందు దూసుకోపోయిన ఒక్కసారి.
అంతే అంటావా.
ఆ ఆ. ఏం చేస్తారు ఇంకా.
ఏం లేదు పిన్ని.
హా
ఏం లేదు నైట్ ఫుల్ వాన పడ్డది కరెంట్ పోయినప్పుడల్లా లేసుడు అయింది మంచి నిద్ర. తన్ కుసిగా పండుకోవాలి ఇగ పండుకుందాంమంటే మళ్ళా నాలుగయితాంది.
ఇప్పుడు ఏం మంటంది
చాలా ఉర్మలేదా పిన్ని ఎంత గట్టిగా ఉరిమింది కరెంట్ పోయింది.
చిన్న భయం అయింది అసలు నాకే. అయితే ఒకసారి ఫస్ట్ ఉరిమినప్పుడయితే ఇంట్లోనే మా ఇంటి ముందనే పడ్డది కావచ్చు అనుకోని. తలుపులు తీసి ఇటు చూత్తాన నేను ఇటు చూత్తాన.
గ టైం కు లేచినావు పిన్ని ఇంకా పిడుగు ఏడ పడ్డది అన్ని.
లేచినా లేచి తలుపు ఆ టైం లేచినా అంటాన్నావా. ఇంట్లా ఇంటి చుట్టు ఏమైనా అన్ని చూసుకునేది నేనే వీళ్ళు చూ స్తారు అనుకుంటాన్నావా ఎవలు చూడరు అన్ని సదురుకొని పండేది నేనే
అవున
ఆ ఇటు తలుపులు అటు గేట్లు తాళాలు అన్నీ వేసుకొని చూసుకొని అన్ని కర్టెన్లు వేసుకొని లైట్లు బంద్ చేసుకొని పండుకునేది నేనే నేను జ్వరం అది వచ్చి ఇది వచ్చి పన్నననుకో అట్లానే. ఉంటాయి తెలుసా కోపం వత్తది ఆ టైమ్లా ఘోరంగా
కోపం అంటే కోపం వస్
ఆ.
అప్పుడప్పుడు కంట్రోల్ చేసుకోవాల పిన్ని లేకపోతే
సరే మళ్ళీ చేస్తారా
సరే పిన్నీ